హలో హాయ్ అండి
అండి ఎలా ఉన్నారు
బాగున్నామండి మీరు బాగున్నారా అండి
బాగున్నామండి తిన్నారా అండి
ఆ ఇందాకే తిన్నామండి మీరు తిన్నారా
ఆ అయిందండి ఏం తిన్నారండి
నేను అన్నము టమటో కర్రీ చేసిందండి మమ్మీ తిన్నామండి
ఓకే బాగున్నారండి ఇంట్లో వాళ్ళంతా
అందరు బాగున్నారండి మీరేం తిన్నారండి
ఆ నేను ఈరోజు బయట తిన్నా అండి వెజ్ ఫ్రైడ్ రైస్
మ్మ్
ఆ ఏంటండి ఇంకేంటండి విశేషాలు
ఏం లేదండి ఎక్కడికి వెళ్లేదు వస్తు వస్తుంది కదండి ఫెస్టివల్ వస్తుంది కదా ఇప్పుడు ఆ అందుకు కానే ఎక్కడికి పోలేదండి
అంటే రీసెంట్ గా ఏమన్నా పోయినారం అడి ఏమన్నా ఫ్రెండ్స్ తో అని
ఆ రీసెంట్గా నేను మా తమ్ముడు వెళ్ళామండి ఎక్కడకంటే అదే జానవరి లో వెళ్ళము థర్టీ ఫస్ట్ ఆ అంటే నార్మల్ గా నాకు అప్పుడు ఎగ్జామ్స్ ఉన్నిన్నాయా నేను కాలేజ్ లో ఉన్ని హాస్టల్ లో అప్పుడు మా తమ్ అప్పటికప్పుడు వెళ్దాం ఎక్కడికన్నా అంటే ఇంకా నాకు టెంపుల్స్ అంటే చాలా ఇష్టం అండి ఇంకా మంత్రలయం వెళ్ళాము
టెంపుల్స్ కె వెళ్ళేదే చాలా బెస్ట్ అండి ఏమంటారు ఇప్పుడు మామూలుగా మనం బైయటికేమంటారు గోవా అలా ఇలావ కన్నా టె అదే టెంపుల్స్ మ్మ్ మనకంటూ కొంచెం పీస్ దొరుకుతుంది అక్కడి పోతే ఎటువంటి ప్ర ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే ఏమో ఆ దేవుని దర్శించుకొని అక్కడ అక్కడ ఓ పది నిమిషాలు కూర్చొని అలా ఉంటే ఏదో తెలియని ఫీలింగ్ ఎక్కడ ఎక్కడండి మంత్రాలయం వెళ్ళారా
మంత్రాలయం వెళ్ళామండి అంటే అప్పటికప్పుడు ప్లాన్ చేసాం కదా ఇంకా ట్రైన్ తీసుకొని వెళ్ళిపోయినాము ట్రైన్ లో జనరల్లో వెళ్ళినాము వెళ్ళేసి మంచిగా అక్కడ దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చినాము రఘావేంద్ర స్వామిది స్వామి ఆ ఇంకా అక్కడ దర్శనం అయిపోయింది అయిపోయినాక ఇంకా రిటర్న్ వచ్చాము తిరుపతికి వచ్చ వచ్చము వస్తేమ నైట్ ఎయిట్ అయ్యిందండి
ఓకే ఇక్కడ మంత్రాలయంలో మంత్రాలయంలో దర్శనం బాగా జరిగిందండి అంటే జనాలు ఎక్కువ ఉంటారా అక్కడ
అవునండి చాలా ఎక్కువ ఉంటారండి అసలు జనాలు
ఫేమస్ ఏంటండి అంటే రాఘావేంద్ర స్వామి అంతేనా
ఆ రాఘవేంద్ర స్వామి ఇంకా అక్కడ అంటే రాఘవేంద్ర స్వామి పుట్ పుట్టి పెరిగిందంతా అక్కడే ఆ ఎట్లా అంటే మీరు భక్త ప్రహ్లాద మూవీ విన్నారా
భక్త ప్రహ్లాద లేదండి ఒకసారి చెప్తారా
ఆ బ భక్త భక్త ప్రహ్లాద అని మూవీ ఉంటుందండి ఒకటి
ఓకే
ఆ అక్కడ ఏమంటే ఇప్పుడు ఆ అదే రాఘవేంద్ర స్వామి ఇ ఈ జనరేషన్ లో కలియుగంలో అలా పుట్టింటారనమాట
అంటే భక్త ప్రహల్లాద అంటే ఇదే కద అండి నరసింహ స్వామి భక్తుడు హలో
ఆఆ అ అంటే ఇట్లా ఆ భక్త ప్రహ్లాద వచ్చేసి ఆ అదే అండి మీరు రీసెంట్గా మీరు ఒక ఇ నర్సింహ అవతార మూవీ వచ్చింది చూసినారా ఆ దాంట్లో భక్త ప్రహ్లాదుడు ఆ అవునండి భక్త ప్రహ్లాదుడు ఉంటాడు అండి దాని తర్వాత శంకుకర్ణ అని ఉంటాడనమాట బక్తర్ ప్రహ్లాదుడు నెక్స్ట్ జనరేషన్ లో శంకుకర్ణ లాగా పుడతాడు అనమాట అప్పుడు రాముణ్ణి చాలా అంటే చాలా ప్రేమిస్తాడనమాట దాని తర్వాత జన్మలో వచ్చేసి రాఘవేంద్ర స్వామిగా పుడతాడనమాట ప్రహ్లాదుడే రాఘవేంద్ర స్వామిగా పుట్టినాడనమాట ఇప్పుడు ఆ ఇంకో అవతరంలో ఇప్పుడు కలియుగంలో తర్వాత ఇక్కడ ఏం అంటే రాఘవేంద్ర స్వామికి ఫస్ట్ నార్మల్గా వాళ్ళ వాళ్ళ అమ్మ టారు అమ్మ నాన్న ల కడుపులో పుట్టేటప్పుడు అండి అలాంటి కడుపులో పుడతారు అనమాట పు పుట్టిన తర్వాత ఆ అక్కడ తిరుపతికి కూడా ఏదో సంబంధం ఉందనమాట వాళ్ళకి తర్వాత ఏమైతుందంటే రీ ఒక ఏజ్ కు వచ్చిన తర్వాత ఎయి నైన్టీన్ ఏజ్ కు వచ్చిన తర్వాత ఆయన ద్వారా పవాడాలు నడుస్తుంటాయి అన్నమాట అంటే ఆయన ఎవరికన్నా వెళ్ళి ఒక ఒకరి జబ్బు అని వచ్చినప్పుడు మొత్తం బాడీ మొత్తము ఎట్లా అంటే చిన్న చిన్న నా ఈ గజ్జి అంట టారా కదండి తామరా పుడుతుంది కదా అలా పుట్టినోళ్ళ నీ ఆయన జస్ట్ ముట్టుకొని ముట్టుకుంటే చాలు అంత నయమయి దనమాట బట్ ఆయనకు తెలీదు వాళ్ళ నాన్న ఆ వాళ్ళ నాన్నకు తెలిసి ఉంటుంది వాళ్ళ అమ్మకు తెలిదు అనమాట తర్వాత ఆయనకి పెళ్లి చేస్తారు పెళ్లి చేసిన తర్వాత పిల్ల పిల్ల్లోడు పుడతాడు అనమాట ఆ పిల్లోడు పుడితే వాళ్ళ భార్య చాలా మంచిగా ప్రేమిస్తుంటుంది అన్నమాట రాఘవేంద్ర స్వామిని ఇక్కడ ఏమవుతుందంటే ఆ రాఘవేంద్ర ఆ కొద్దిరు అంటే సన్యాసం తీసుకోవాలి ఆయన నార్మల్ గా దేవుడు కదా
మీకు ఈ చరిత్ర ఆ మీకు ఈ చరిత్ర అంతా ఎలా తెలుసా అండి
నేను విన్నానండి నార్మల్ గా నాకు చాలా ఇష్ట ఇష్టం కదండి దేవుళ్ళ అంటే నేను రీల్స్ లో గాని ఇప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదండి ఇప్పుడు ఆ అవునండి ఇప్పుడు ఎవరికి కాదు తూ రీసెంట్గా ఆ మన యూట్యూబ్ ఛానల్ల్లోనే పెట్టారండి ఎవరంటే ఈ వీళ్ళు కదా పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు కూడా ఆయన ద్వారా పవాడం తీసుకున్న వాళ్ళు అందరూ ఎవరంటే రజనీకాంత్ తున్నారు కదా ఆ రజినీకాంతు గూడా రజినీకాంత్ త్ గారిక్ గుడా జాబ్ లేకుండా ఉంటారన్మాట వాళ్లేమ రోజూ టెంపుల్ కెళ్ళి కూర్చొని అక్కడ ఉండే వాళ్ళంట ఎవరో ఇట్ల టెం
అవున్లేండి ఇప్పుడు ఎవరో తెల్సిన వాళ్ళు ఇప్పుడు బా స్వామీజీ ఫేమస్ కాబట్టి ని చెప్పింటరు. అలా తను వెళ్ళి అలా మీట్ అయింటరు. ఆ నాకో డౌట్ అండి అక్కడ దర్శనానికి ఏ ఎంతసేప్ పడుతుంది. అంటే ఎన్ అవర్స్ పడుతుంది అప్పుడే దర్శనానికి
అక్కడ అంటే జనాభా మీద అండి గురువారం వచ్చేసి అక్కడ చాలా రష్ ఉంటుం దన్మాట. గురువారం గానీ వీకెండ్స్ గాని ఇలాగా ఎందుకంటే అ అక్కడ పరిమల ప్రసాదం అని ఉంటుందన్మాట.
ఓకే పరిమళ ప్రసాదం అంటే?
అది ఒచ్చేసి మనకు స్వీట్ ఎట్లంటే ఒక్క స్వీట్ వచ్చేసి ట్వంటీ రూపీస్ ఉంటుంది. చాలా బాగుంటుందండి స్వీట్ గుడా అసల్ ఎట్ల చెప్తున్నాను కదండి అక్కడికెళ్ళి మీరు ఎప్పుడన్న వెళ్ మీర్ ఫ్రీ అయితే వెళ్ళేసి రండి మీరు
ఆ ఓకే అండి మీరు చెప్పారు కదండి మీరు చరిత్ర అంతా చెప్పారు మాక్సిమం మేము వెళ్ళేసెకే ట్రై చేస్తాన్ నేను ఎందుకంటే మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే నా
అవునండి. ఇప్పుడు జగ్దీష్ తెల్సు కదా కన్నడ యాక్టర్ ఆ యన గూడ అందరూ ఆయన వల్ల ప్ర ఇప్పుడు మళ్ళ వచ్చేసి మీరు ఏమన్నా వాళ్ళ గు రించి తెల్సుకోవాలనుంటే ఒకటి ఆర్ కే అని సమ్ థింగ్ ఒకటి యూట్యూబ్ ఛానెల్ ఉంటుందన్మాట దాంట్లో వెళ్ళి చూడండి ఆ దాంట్లో చూ
నం చేస్కోని మరి ఎలా స్టార్ట్ అయ్యారండి మీరు అక్కడ దర్శనం అయిన తర్వా
అక్కడ అయిపోనాక నైట్ ఎయిట్ థర్టీకేమో రిటర్న్ వచ్చేసినం అండి నేను నా తమ్ముడు. వచ్చిన్ తర్వాత ఎందుకో తిరుపతికి వచ్చినం. తిరుపతికి వచ్చి నం నెల్లూర్లో ఆ నెల్లూర్కెళ్లాల్సింది
విన్నా అండి నేన్ కూడా టూ టైమ్స్ విసిట్ చేసా అండి బెస్ స్ట్ ప్లేస్ అంటే మీరు ఎలా ఎళ్ళారు అం టే డైరెక్ట్గా ఏమంటరు మనీ పే చేసి
లేదు లేదండి అంటే దర్శనం చేస్కోలేద్ మేం అసలు ఆ రోజ్ నైట్ వచ్చాము. నెక్స్ట్ డే నాక్ ఎగ్జామ్ ఉన్నిందన్మాట. అంటే సాటర్ మండే న ఆ మండే నాక్ ఎగ్జామ్ ఉన్నింది నెల్లూర్లో నేనేం చేశాను సాటర్డే నైట్ ఆ స బయల్దేరాము మంత్రాలయంకి మ సండే నైట్ కి వచ్చేసినం ఎయిట్ ఫార్టీ అయింది అప్పుడు ఇంకా తిరుమల పైకె వెళ్ళి ఇంకా మంచిగా అక్కడ వ్యూ ఎంజాయ్ చేసి ఆ ఫుడ్ కోసం ఎళ్ళామండి మేము పైకిట్
అవునండి బాగుంటుందండి తిరుప లో దర్శనము ఇంకా తిరుపతి, అరుణాచలం అని విన్నారా అరుణా నేన్ గుడా రీసెంట్గా వెళ్ళా అండి అక్కడ గుడా అండి పీస్ భలే ఉంటుందండి. ఆ గిరి ప్ర మనం ఇప్పుడు మాముూల్గా కొన్ని టెంపుల్స్లో ఎలా ఉంటుంది. ఆ తిరుపతి తీస్కోండి మనం మెట్లెక్కి స్వామివార్ని దర్శ ఊహించుకోవాలి. అలా ఒక్కొక్క గుడికి ఒక స్పెషాలిటీ ఉంటుందన్మాట. ఇక్కడ మనం అరుణాచలల్లో చూసినట్లయితే గిరి ప్రదక్షిణ చేయాలి. గిరి ప్రదక్షిణ చేసి స్వామివారిని దర్శించుకోవాలి.
మ్
ఆ గిరి ప్రదక్షణ చేసి టైమ్లో ఇంకా ఆ ఏమంటారు శివుడు కావచ్చు, వినాయకుడు కావచ్చు, వేరే వేరే అవతారాల టెంపుల్స్ ఉంటాయి
అవునండి అవునండి అక్కడ అష్ట అష్టలింగాలు ఉంటాయి కదండి అండి
అవునండి ఇంకా అరుణాచలంలో ఫేమస్ ఏంటంటే మోక్ష మార్గం అండి మనం ఏం తప్పు చేసినా అదే ఏమంటారు మీరు మోక్ష మార్గంలో వెళ్ళారండి
ఆ వెళ్ళానండి
ఆ అదేమంటారు ఒక నమ్మకం ఏదో మనం ఏం త ప్పులు జేసినా ఏం పాపాలు జేసినా పోతాయని ఒక నమ్మకం ఇంకోటి రవణ మహార్షి ఆశ్రమం అని ఉందండి అది విజిట్ చేశారా మీరు గిరి ప్రదర్శన చేసే రూట్ లో
లేదండి అది అదే మా ఫ్రెండ్స్ నెక్స్ట్ టైమ్ చూ అదే వెళ్ళినప్పుడు వె ళ్ళు అని చెప్పారు నాకు గూడా తెలీదు
అక్కడ బాగుంటుందండి ఈసారి వెళ్ళిన ప్పుడు ఖచ్చితంగా ట్రైచేయండి ఏమంటారు ఒక ఏమంటారు ఒక పీస్ అంటే మనకి ఎంత టెన్షన్ లో ఉన్నా ఆ ఎన్ని కష్టాలున్నా అక్కడ వెళ్ళి రెండు నిమిషాలు అక్కడ రవణ మహర్షి ఆశ్రమంలో కూర్చుంటే ఏమంటారు ఆ ప్రశాంతత అంటే ఏంది ఏమంటారు ఏం టెన్షన్స్ ఉన్నా మనం ఎలా ఉన్నా అక్కడ వెళ్తే ఏదో తెలియని గుడ్ ఫీలింగ్
అంతే అండి అసలు ఫెస్టివల్సే అంత ఆ ఫెస్టివల్ స్లో మనము ఊర్ల కెళ్తాం గదా ఇప్పుడు టెంపుల్స్ విజిట్ చేయడం గానీ అంటే ఫెస్టివల్ టైం లో కాకుండా నార్మల్ ఎప్పుడైనా గానీ మనము టెంపుల్స్ విజిట్ చేస్తేనే హ్యాపీనెస్ అండి అసలు
అవునండి అక్కడ అంటా అంతే అండి ఒక్కొక్క గుడికి ఒక్కొక్క స్పెషాలిటీ అ గిరి ప్రదర్శన అంతా అయిపోయినాక మరీ మోక్ష మార్గం దర్శించుకొని ఆ తర్వాత లైన్ లో వెళ్ళి అక్కడ అగ్నిలింగం కదండి స్వామి ఈశ్వరుడు అప్పుడు దర్శించుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు కూర్చొని ధ్యానం చేస్తే ఆ గుడి లోపలే ఏదో తెలియని గుడ్ ఫీలింగ్ అంటే అంతా మన మంచికే జరుగుతుంది దేవుడు ఉన్నాడు అని ఒక నమ్మకం వస్తుంది
అవునండి
అంటారు ఈ కాలంలో దేవుడు ఇలా ఏమంటారు దేవుడు చెప్పింటేనే జరుగుతుంది అలా అని లేదు మనం చేసే ప్రయత్నం మనం చేయాలా ఆ తర్వాత దేవుణ్ణి మనం మనం ఏమైన్నా ఒక పని నెరవేరాల ఉన్నప్పుడు మన ప్రయత్నించి దేవుని అడిగితే అర్థం ఉంది గాని అసలు ఏం ప్రయత్నం చేయకుండా దేవుని మీద భారం యేస్తే అది తప్పండి
అవునండి మీరు మంచి సమాచారాన్ని అందించారండి అసలు మీ సైడ్ నుంచి ఇంకొకసారి మీరు చెప్పినట్లు అరుణాచలం కెళ్ళినప్పుడు మహర్షి వాళ్ళ
నేను కూడా మాక్సిమం మంత్రాలయం వెళ్ళకి ట్రై చేసి మీ అదే దర్శించుకొని వస్తానండి థ్యాంక్స్
ఆ సరే అండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఉంటానండి అాల సూ మ